హాయ్ అక్క.
హాయ్ రా.
ఏం చేస్తున్నవు?
ఏం లేదురా కాళీ. ఊకనే ఉన్నా, ఊ తిన్నా.
ఎం కర్రీ చేసావు?
ఈ రోజు కాకరకాయ పచ్చడి చేశిన, ఇప్పుడు మళ్ళీ గోంగూర వండాలి. హ
అవునా ఎన్ని చేస్తవు వంటలు రోజు.
వాళ్ళకి ఉప్మా చేశి పెట్టిన బాక్స్ లకి
ఆ
ఇగ ఏం చేస్తాం మరి ఇగ కాకరకాయ ప చ్చడి చేశిన్లే గాని అది మళ్ళీ మా అత్తమ్మకి గోంగూర ఒండాలంట ఇప్పుడు.
ఉహ్ అంటే మీరు జాయింటేనా
ఆ ఇగ మా ఆయన ఒక్కడే. యా ఆమె కూడా ఒక్కతి.
హుహు
మా ఆయన ఇద్దరు వాళ్ళక్క అన్నమాట మేం కూడా అంతే నేను మా తమ్ముడు
అవునా అంటే మేనోల్లేనా బయటోల్లా
బయట వాళ్లే మేనోళ్లె నా
హ్మ్ హు
అంటే మా బాబాయ్ ఇప్పుడు మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ ఉంటాడు కదా. మా బాబాయ్ మా బాబాయ్ వాళ్ళ భార్య, మా పిన్ని మా పిన్ని వాళ్ళ. వాళ్ళ ఊరు అన్న మాట ఇది
ఆహా
ఇగ వాళ్ళు చూసింది అన్న మాట, వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూసింది కానీ. చేసుకున్న తర్వాత తెలిసింది. మా దాంట్లో కలిసిన వాళ్లే వీళ్ళు మా చుట్టాలే అని.
ఇగ ఎట్లనో ఒక అట్లా ఉంటది గా
హూ అట్లా హూ మాకు దగ్గరనే మళ్ళా మాకు తెలవదు అయినా కూడా
అవునా
ఆ
హు హ్మ్
ఎట్ల
తిన్నావా అయితే అన్నం తిన్నావా
ఇగ వాల్ మాకు ఇల్లు కొంచెం పని ఉందంటే, ప్లాస్టింగ్ అది చేపిస్తాను అది వాళ్ళందరూ. చ్చిరి కూలోళ్ళు తాటున్న్ లే
హు హ్మ్
అక్క
కొత్తిల్లు కట్టిల్లా
ఇట్ట పెట్టయడం
కొత్తిల్లు కట్టిల్లా పాతదే రిపేర్ చేపిత్తర
ఆ కొత్తదే కొత్తదే కొత్తిల్లే కట్టిల్ ఇగ
హ్మ్
కొత్తదే ముందు ఎలివేషన్ చేస్తారు లోపల ఇగ గట్లనే వర్షం అప్పుడల్లా లోపల ప్లాస్టింగ్ చేస్తారు ఇగ మేమ్స్ సామానంత ఒక రూమ్ లో వేసుకున్నాం. మా ఇంటి ముందు మా పాత ఇల్లు కూడా ఉంది అందులో అంటే. మామూలుగా వడ్ల బస్తాలని, మందు బస్తాల అవి ఇవి. వేస్తాం అన్నమాట ఇగ విల్ ఇగ ప్లాస్ స్టింగ్ అనేసరికి కొన్ని సామాను కూడా అందులోనే వేసేసినాం మొత్తం ఊకే మరి వాటర్ ఇనుక కొట్టాల్సి వస్తది ఇగ అని
ఆ
ఇగ అందులోనే ఏసేసినా అంటా
అంటే ఇప్పుడు గవర్నమెంట్, గవర్నమెంట్ ఇచ్చింది కడతల్లా మీ.
అ గవర్నమెంట్ ఇల్లు కాదు, మేము ఇల్లు కట్టి తర్వాతనే గవర్నమెంట్ ఇల్లులు స్టార్ట్ అయినాయి.
అవునా
మేము ఇల్లు కట్టి మూడు నాలుగు సంవత్సరాలు అయితాందిరా కట్టి ఇక కొంచెం వేచించిన అప్పులన్నీ మళ్ళీ ఊడిపోయిన తర్వాత ఇక మళ్ళీ కొన్ని డబ్బులు ఆహ అట్లా కొన్ని పొగేసి కున్నాంక మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాం అన్నమాట
అది అట్లా అయితేనే బాగుంటాది లేకుంటే అన్ని అప్పులు తెచ్చి పెడితే మళ్ళీ మెత్తిలే ఫుల్ అయితాయి
మ్మ్ మళ్ళా అ నుడి పిల్లల చదువులకి మళ్ళీ ఇవన్నీ ఇగ అది కొంచెం తర్వాతనే చెపియచ్చు కాద వాళ్ళు పెద్ద అయితాంటే వాళ్ళ ఖర్చులే ఎక్కువ అయితాంట ఇగ మనం యాడ చేపిస్తాం వెళ్ళి ఇగ మ్మ్ ఇక అందుకనే ఇక ఇల్లు అప్పుడు కంప్లీట్ అయింది కదా ఇప్పుడేమో ఇట్లా లోపల హౌస్ వేరింగ్ కానీ పైపులు యేపిచ్చినాం వాటర్ పైపులు ఉంటాయి కదా మనం పైన పైన ట్యాంక్ వాటర్ పైపులు అవి మళ్ళా తర్వాత ఇట్ల ముందు వాషింగ్ మిషిన్ కి వాష్ మిషన్ వాటికి ఆ పైపులు లేపిచ్చినాం ఇగ ప్లాస్టింగ్ చేత్తాన్నం ఇగ అయన కూడా బానే అయితాన్నాయి లేగాని ఏం చేత్తాం ఇగ
ఇల్లు అన్నప్పుడు బానే అయితాయి
మ్మ్
మ్మ్ ఇప్పుడు ఈ పైపులు అంటే కరెంట్ వైర్లకు అవ్వె వాటర్ కూడా అవ్వెనా సేమేనా
ఆహ కాదురా కరెంట్ వై కరెంట్ పైప్ లకి ఏమో కొంచెం సన్నగా ఉంటే ఇవి వేరే కంపెనీ అవి మన వాటర్ పైప్ అయితే నేమో కొంచెం లావ్ ఉంటాయి అది ఒక్క పైప్ వ వచ్చేసి ఎంత ఎంతో నాట్రా ఆ రేట్ బాగానే ఉన్నది వాటికి
అంటే గట్టిగా ఉంటాయి కదా ఇక
మ్మ్
హ్మ్
ఒక్క పైపు తొమ్మిది వందలు ఏమో అన్నాడు మ్మ్ మరి మస్తు గట్టిగా ఉంటాయి గా
ఫ్యూచర్ లో కూడా ఏం రిపేర్లు ఇట్లా రావ్ మళ్ళా రిపేర్ అయితే ఇబ్బంది గా
ఇక మారే గదా అంతా ఎందుకు అని ఇక అట్లా పెట్టించినా
సీలింగ్ ఇట్లా ఏమన్నా యేపిత్తారా
ఆ చేపిస్తాం ఫస్ట్ ఇది ప్లాస్టింగ్ అయిపోయినాంక మళ్ళా అదంతా ఇలా పుట్టి ఇడ పెడతారంటాగ మ్మ్ హ్మ్ పుట్టి టైప్ అట్లా పెట్టించినాక మళ్ళీ వచ్చే సంవత్సరం ఇగ మళ్ళీ సీలింగ్ చె
సీలింగ్ ఆ సీలింగ్ అంటే ఆ పైన అవి లైట్స్ కీ కవ్వె అవ్వె అంతేనా
ఆ ఇక మనకి కొంచెం చల్లగా కూడా ఉంటది
అదే ఈ పుట్టి పెడితే చల్లగా ఉంటదని అంటారు
సీలింగ్ చేసినా కూడా చల్లగానే ఉంటది మన ఏసీకి గినుక పెట్టుకోవడానికి సీలింగ్ చేపిచ్చు కుంటే
అదే సీలింగ్ చేసి లైటింగ్స్ పెట్టుకుంటారు ఇక
మ్మ్ అవును
ఇప్పుడు అందరు చాలామంది
అదే ఇగా అ
అదే మాకు కూడా ఉంది పొత్తులదే ఉంది ఇక మేము ఎప్పుడు కట్టాలో ఏమో
మరి ఇంకా కట్టుకోలే
అంటే ఇప్పుడు నాలుగు రూమ్లు ఉన్నాయి చేరండు రూమ్లలో ఉంటున్నాం
మరి మీ అత్తమ్మ వాళ్ళు
వాళ్ళ ముందు రెండు రూమ్ లో రేకులు వేసుకున్నా అందులో షాప్ పెట్టి ఒక రూమ్ షాప్ ఒక్క రూమ్ వాళ్ళు ఉంటాలు
ఏ వేరే ఉంటేనే మంచి ఉంటది కదర ఎంతైనా
ఆ ఇప్పుడు ఇగా స వాళ్లిద్దరూ వాళ్ళు సపరేట్ అన్నట్టే ఉన్నారులేగాని ఇక మా ఇద్దరికి ఇబ్బంది అయితుంది
అంతే మరి ఎట్లయినా కూడా ఎవరిది వాళ్ళు సపరేట్ ఉన్నా కూడం ఇప్పుడు ఆ నాలుగు రూమ్ లో ఒక్కరికి అయినాయి అనుకో అట్లా మంచిగా ఉంటది అంటే అది కట్టిన ఇల్లేనా పె
లేదు లేదు డాబనే రీసా అంటే వీళ్ళ పెళ్ళిళ్ళలకు ముందే కట్టిరాంట రీసెంట్ గట్టిందలేగాని ఎట్లయినా ఇంగ మల్ల వాళ్ళకు ఇద్దరు అబ్బాయిలే మాకు ఒక బాబు ఒక
గేట్లైన వాళ్ళు కట్టుకోవాల్సిందే మీరు కూడా కట్టు
మీ ఎవరైనా ఒకరు బయటకి వెళ్తే ఒకరు కట్టుకుంటారు కాని అక్కడ ఇప్పుడు రోడ్డు పోతుంది కదా ఆ రోడ్డు వేయినంక కడదామని చూస్తున్నారు పొత్తుల ఉన్నాయి అమౌంట్
ఉన్నాయా పొత్తులయి కూడా ఇంకా
ఉ
స అ పొత్తులే అంటే మరి ఆడి భూములు పంచిచ్చిండుగా
అవును అంటే మనీ కూడా ఉంటాయి కదా
అంటే అవి మీ అత్తమ్మ వాళ్ళకి కాదా అంటాన
అయ్యో గవే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇగ కడితే మరి ఏమన ఇత్తరో ఇత్తారో లేకుంటే మీ ఇష్టం అంటారో తెలియదు
ఇయర్ నాకు తెలిసి ఎందుకంటే మీకు ఆల్రెడీ భూములు పంచిచ్చినక ఈ డబ్బులు మరి మా కోసం మరి ఏమున్నది మీరు వెడతారని గ్యారంటీని అంటారు
అట్లా అంటారులేగాని మరి కొడుకులేమంటారు చూడాలే
ఎక్కువ అమౌంట్ ఉంటే తీసుకుంటారు ఈ ఆడికి ఆడికే ఉంటే సపడేక ఉకున్
బానే ఉన్నాయిలేగాని మరి వీళ్ళు కొంచెం వీళ్ళకి ఇం వాళ్ళు అనుకునే మాట్లాడుకుంటారు అందరు
అంటే వాళ్ళకి బిడ్డలు గినకలేరా మీ అత్తమ్మ
కూడా పెడతామంటారులే గానీ
నా సిచువేషన్ టైప్ అయితే ఇగ నా లెక్క అన్న మట మి అత్తమ్మ కూడా అంటాన్న
ఆ
ఇదారాబ్బాయిలు
మ్ ఉండాల ఒక అమ్మాయి ఉంటేనే మంచిగ ఉంటది.
మంచిదేలే కాని మరి అమ్మాయిలా అమ్మాయిలు పుట్టన వాళ్ ఏం చెత్తారు చెప్పు మరి ఫస్ట్ అమ్మాయిల మీద ప్రేమ ఉన్న అప్పుడు అమ్మాయిల్ పుట్టర్ ఇగ అంతే. ఏం చేస్
చాల సఫర్ అవుతుంది మరి ఇప్పుడు ఆమె.
మ్ మరి అంతే కదా! ఆమె కష్టం వచ్చినా, సుఖం వచ్చినా చెప్ కోవడానికయినా కూడా ఎంతైనా ఆడపిల్ల ఉండాలి. లేంటి ఇప్పుడు మామూలుగా మా ఇప్పుడు మన అమ్మవాళ్ళే అనుకో, ఏదన్నా కొంచెం ఏమన్నయినా కూడా, మ్ ఇక మనకి చెప్తానే ఉంటారు కదా! మ్ మరి అట్లుంటది మరి. అందుకనే అనిపిత్తది నాకు
మనం కూడ అడుగుతాంటే వాళ్ళకి కొంచెం చేయకున్న అడుగ్ తనే అట్ల బాదనేది పోద్ది. ఆ నిన్న నిన్న ఎందుకో కడుపునొప్పి లేసింది నాకు.
మ్
నా నా బిడ్డకి ఫైవ్ ఇయర్స్ సేగానీ ఇప్పుడ్ ఆమె నేన్ కడుగుతానులే నువ్వు పడుకో నేను ఇల్లు కడుగుతాలే నువ్వు కడగపో
మావోడు గట్లు ఉంటది
మ్ నా కొడుకు ఏమో సప్పుడైతే పండుకొని ఫోన్ చూత్తాండే
ఆ
నువ్ ఏమన్న చేసుకో ఎటునన్న పో ఇంకా వాడినే ఎక్కువ చూసుకుంటా నేను.
మ్
అవును తక్కువనే ఇగ ఒక్కతే అమ్మాయి కాబట్టి అందరు, అందరుూ ఆమెని బాగా చూసుకుంటరు. ఇంగ నాకేందంటే, అమ్మ వాళ్ళ సైడ్ అబ్బాయిలు లేరు, ముగ్గురం అమ్మాయిలమే.
ఇగ మీ అత్తమ్మ వాళ్ళ సైడు మీ పాపోక్కతె.
ఆ ఇగ మా పాప. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ గాని ఇంకా మా ఇంకో తాతన్ ఇంకో వీళ్ళ ఇంకో మామ ఉంటారుగా, మా మామయ్య వాళ్ళ నాన్నలు ఉంటారు గా ఇద్దరయితే, ఇద్దరు అన్నదమ్ములు అయితే, ఒక ఆయనకి
అయితే మీ అసలుకు మీ పా పేంజిల్ అన్నమాట అందరి మధ్యలో
ఆ ఇంకా ఉన్నారులే పెళ్లయ్యేటోళ్లు ఉన్నారులే కానీ, ఇప్పటికైతే ఇంక నలుగురు వాళ్ళు, నలుగురు ఉన్నారు మా వాళ్ళు ముగ్గురు ఏడుగురు ఉన్నారు.
ఇగ మీ అయినా మీ అన్న తమ్ముల్ మీ ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ లోన అయితే మీ పాప ఒక్కతే
ఆ మా దాంట్లో అయితే ఈమె ఒక్కతే.
మ్
మ్ ఇప్పుడు హోల్ కి అందరికీ కూడా ఒకతే అయితాందిలే కానీ ఇంగ మిగతా వాళ్ళక్ కి వాళ్ళు ఇప్పుడు కాదులే వాల్ చిన్నోళ్ళు మ్ ఆడబిడ్డ ఒకతే ఉందిలే అనీ ఇంగ అందరు బానే చూసుకుంటారు ఒక అమ్మాయి కదా.
అదే అదే
మ్ కానీ నిన్న మంచిగ అనిపిచ్చిందామా అనే వరికి మ్ చిన్నగనే ఉంటది కాని అన్ని పెద్ద పెద్ద మాటలు వొస్
మరి అంతే ఎంత చిన్నగ ఉన్నా కూడ వాళ్ళు మాట్లాడేది వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటయి తెలుసా!
ఊ మనకి అనిపిస్తుంది లే కదా చిన్నోళ్ళు ఇట్లా మాట్లాడతారు ఊ వాళ్ళు కూడా అంతే అంటే వాళ్ళు చెప్పే విషయం ఇప్పుడు హోంవర్క్ ఏట్ లేద ఇయ్యాలి నువు ఎన్ననా చదువుకుంటాను మేము ఎందు చదువుకోవాలి అట్ల అంటలు
ఆహాహా
ఊ ఈమేమో ఏదైనా పని విషయంలో కొంచెం బుధరకిస్తే మంచిగా చేస్తారు గటిగ చెప్ నే అనుకోని వేరేస్తాను నువ్వెందుకు ఏస్తన్నావ్ గుతం మరి ఫోన్ చూడక అంటే నువ్వవుందు చూస్తున్నా ఫోన్
నన్ను కూడా ఎట్లనంటే ఆ నన్ను కూడా ఎట్లేంటే ఫోన్ విషయంలోనయితే చదువు విషయాంల అట్ల అనరు లే గాని ఫోన్ విషయాల అయితే ఫోన్ బంద్ చేయ్ ఎంత సేపు చూస్తావు నువ్ ఇంకా కళ్ళు కరాబ్ అవుతయ్ అని అంటే
ఊ అట్ల
నువ్ ఎందుకు చూస్తన్నావ్ అని వాళ్ళ డాడీ ని
ఆ ఇప్పుడే ఇంకా వీళ్ళు చిన్నోళ్ళంటే ఇంకా మాకు నవ్వస్తుంది
ఆవును
నువ్వు చూడకు నువ్వు చదువుకో ఏమనా చెప్తే నువ్వు చేస్తానవ మేముందుకు చెస్తం
అవు
వీళ్ళు ఎంత లేరు వీళ్ళు ఇంత రివర్స్ ఇప్పుడే మాట్లాడతారు
ఇ అంతె ఇగ జనరేషన్ అవును మరి అట్లనే ఉంటది
అప్పుడు వాళ్ళ కంళ్డ్లతోటె భయ పట్టించేదిలే గాని వీళ్ళకి ఎంత ఓర్రి నా కొట్టి నా ఏం భయమే లేదు
ఈనీత్ ఎట్లా తెలుస్ గా ఎప్పుడు చేయి పైకి ఎతగానే మామ్మయితె ఎమ్మట ఎతనే ఉండేది నేన్ అతే మ తమ్ముడికే దెబ్బలు పడేది ఎప్పుడు పద్మని అడుగు అట్లుండేది
ఉందా
ఆ మన మీదనేే ఎగబడతదట్ల
ఆ ఏమనంటే ఇంట్లునది పో అంటున్నారు ఇప్పుడే వెళ్ళిపోతాం బ్యాగ్ మా పాపనే ఇగ నువు చదువుతలే ఇంట్ల ఉండక వెళ్ళిపో అంట బ్యాగ్ తీసు కొని పోతుంది ఏడుంటవంటే మా నానమ్మల ఇంట్ల ఉంట అట్లా చెపుతుంది
అదే ఇగ ఆ సర్లేరా
అ